ఆ ఇనావంతందా
వినమడతాని గాని అయిపోయినా అత్తమ్మ నెంబర్ కూడా అయిపోయింది ఇది మూడో నెంబరు
అన్ని జీరోళ్లు పడ్డయలా అంటే అత్తమద అయిపోయింది మావయ్య ది అయిపోయింద నేను ఫోన్ చేస్తే ఎవలెత్తలేదు నాది
ఏళ్ళ
అప్ లోనే అ
ఏ ఏ నెంబర్కిి
ఏ అచి తక్క నెంబర్కి చేసినా నీ నెంబర్కి నైట్ రెండు మూడు సార్లు చేసినా అండి అళ్లా పది పదకొండు జీరోలు అయినాయి
ఉ
చూడలేదా కాల్సంటివి
పన్నెండే అయినాయి
సింధు చేయలేదా నీకు ఫోను
ఏడ మీరు ఇద్దరు మాట్లాడుకున్నారుార అది నైట్ మాట్లాడమంటే నైట్ జీరో అయింది బండ ముఖం దన్న నువ్వే కట్ చేసినావ్ అని తోడ్తంది అది
ఆ ఇప్పుడు టాబ్లెట్లు ఎసుకుంటానావా మంచిగా ఆ నెంబరే ఈ నెంబరు నేను చేసింది ఆ నెంబరే ఈ నెంబరు నేను చేసింది
నాకు ఒక నెంబర్ ఇచ్చినా ఒక్కతోో మాట్లాడమని
అదే అమే పం చెప్పిన ఊరికే నాకు ఫోన్ చేయక్క ఫోన్ చేయక అంటంటే అ నెంబర్ పంపిన స సెక ఉన్న జవా
అజితాకన్నది మల్ మ చెల్లినెంబర్ చేరా అయిపోతాయి అని అంటందింది
ఉన్నది ఇంకో నెంబరు అందుకంట అంది
ఉ వాళ్ళీ చేయలేదట్టగా ఆ నంబరు
ఆ అద వాళ్ళ అక్కది నువ్వు రాకేష్ నెంబర్ తోటి చేసినావా
ఇది అయిపోలే క ఈ టాస్కులు అయిపోయియానికి ఇంకో న మరి జాయిన్ చేయాలి కదా అక ముందేతే జాయిన్ చేస్తాంది మరి
ఏమో ఆమె ఏం చేస్తాంద ఏమో నాకే తలకై నోస్తంది నిన్న మొత్తం మాట్లాడేసరికి వాళ్ళ ఇప్పుడు మాట్లాడతాను మార్నింగ్ నుండి హెడేక్ బాగా లేచింది పండుకున్న మేడమ్ కంప్లైంట్ చేసింది అమె
మ ఎందుకు అని కా మాట్లాడతానా
ఏం మాట్లాడితే కాదే నిన్న మాట్లాడలేదా నీతోటి మాట్ అన్నా ఎచ్చు తక్కుతోటి మాట్లాడలన్నా ఇంకా మిగిలిన వాళ్ళతో మాట్లాడేసరికి అలాయింది.
ఉహు
ఉమ్ ఇంకా ఏం చేత్తాన్ ఏం కర్రీ చేసినవ్
పాప నేను ఆయన తిన్ తో మాట్లాడి నాక నువ్వు మాట్లాడదులే
నేను ఇప్పుడు మాట్లాడతేలేనే. నువ్వు నేమ్స్ చెప్పకు యాప్లో నేమ్స్ చెప్పద్దు అన్నారు. సార్ వాళ్ళు రికార్డింగ్ చేసేటప్పుడు నేమ్స్ చెప్పొద్దు. నేమ్స్ చెప్తే రిజెక్ట్ అయితది అన్నాడు. నువ్వు కే నేమ్స్ చెప్పద్దు అన్
ఆ అక్క కూడా అట్లనే అంటంది నే మేం చెప్ వద్దు రా అంటంది
ఉమ్ పోయిందా మరి మీ హస్బెండ్
ఆ
పోయిండా రా అమ్మె ఆయన
పోయిండు బావ పోయిండ ఇదంతా మొత్తం కాదని చేసింది పళని తోమ్ పడబోసింది. ఉ
ఉమ్
నీ అయిన అయిపోయినాయి టాస్క్లు నాయ్ ఏం అయిపోలే ఆ అక్క ఏమో ఈ నెంబర్ కి చేయిరా అయపోతేయి నాయ్ అంటాంది
అవు ఇంక ఉ ఐ పోనాట్ న తెల్సి
అయిపోలే దట ఇంక నాలుగు ఉన్నాయట. ఆ నాలుగు ఉన్నయ్. మళ్ళీ వేరే ఫోన్ నుంచి చేత్తా. అన్నది నా తో
ఉహు
అయిదు ఈ నెంబర్ కి చేయరా అంటే, నాకు నిద్ర వత్తంది అక్క నేను తర్వాత చేస్తాను.
అంటే ఏం అన్నది
వాయిసు సేమ్ ఉండదా. మరి గిన్నె వేరే ఫోన్తో మాట్లాడిన వాయిసు ఏమిండ రిజెక్ట్ చేయరా.
ఏమో కానీ వాటి గురించి ఎందుకు మాట్లాడుకోవడం. లేనిపోన్ని లింకులు ఇచ్చి మనమే దొరికేటట్టున్నాం. చక్కగా వేరే టాపిక్స్ మాట్లాడవచ్చు కదా.
అవును
పోయిందా మరి మీ హాస్ట నువ్ పోయినవా ఈ మంత్ టాబ్లెట్లు యూజ్ చెత్తనవా
తారికు పోవాలే
ఉమ్
డే బై డే వేసుకుంటా అర్థం కాలే
డే బై డే ఎందుకు ఏసుకుంటానవ్ రోజేసుకుంటే ఏమైంది అంటన్న
అట్లేసుకోద్దట
మి ఆరల్ బాగ రీల్స్ మి ఆరల్ బాగ రీల్స్ జేత్తాందిగా
ఇంటికాన్నే ఉంటాందిగ అని జేత్తాంది
ఈ మ్మ్ మంచిగా రీల్స్ చేత్తాంది, పాటలు పాడతాంది రీడ్స్ చేత్తాంది పాటలు బాడతాంది
పాటలు పాడట్లే ఆహా రీల్సే అయి పామ్ పాడ ఎక్కడ పాటలు బాడింది
ఆ రీల్స్లానేే పాటలు బాడతాంది
అది ఇబుడే ఎగిరెగిరి గంతేత్తాంది ఏం జేసాంది ఏం లొల్లె మాయ్ పెద్ద లొల్లిగాదులే ఇది ఏయ్ ముట్కోదు అట ఫోన్లు
నువ్వు ముట్టుకోదనంగనే ఇంటది ఏయ్ ముట్ కొద్దట్ల పోనట
బట్టలన్నీ దడుపుకుంది
ఎందుకు
బాగయితాంది ఇగా నొలొల్లి మొత్తం దడుపు ఉంటది అన్ని రోగాలె దడుపుకుంది
మా దాని లొల్లికి నా చెవులు బోతానయే
మా యాదు ఈ ఒక్కైతే ఐపోయినట్టేనా నీకు ట్వంటీ
ఓ ఇంకా నాయి బొచ్చడున్నయ్
ఐడియా లేకు మాట్లాడయేది నువ్ కాల్ ఆ
మాకు ఇంకున్నయినాయి
ఇయాళ మాట్లాడ్లే అయితే
నేనెవళ్తోటి మాట్లాడ్లేదు ఇప్పుడు నీతోటే మాట్లాడతాను రొండు, మూడు కాల్స్లో మాట్లాడత అంతే.
ఆ ఎవ్వలు బాయిస్ తోనా
నీ నో నీ ఎవరితోటి మాట్ ట్లాడలేదు నేను కూడా ఎవరితో మాట్లాడలేదే నీతోటే మాట్లాడతాన ఏమంటంది మీ అత్తమ్మ వ
తీత్తనికా ఊ
ఏ ఏ అట ఏయ్ ఏయ్
ఫోటోలు దీనికన్నా ఇంకా లేవ కదా అక్క
పోటోలు ఇంకా కన్ రెడ్డవూదు టూన్న మెచ్చుకుంటాను అన పోయిపోయి
ఉ ఏంత అయింది జము ఆ
టైం ముంకున్నది మాట్లాడు మీ అత్తమ్మ ఏమంటంది.
దేని గురించి
కాదే బాపమ్మ వచ్చింది మరి బాపమ్మ ఎట్లున్నది ఏమన్నా ఒకసారన్న ఫోన్ చేసి అడిగినవ అత్తమ్మ
నేను నాకు ఈ పిల్లని చూసుకునే సరికె ఆయించు అయితాంది.
ఈ దీపమలే ఉన్ ట్టన్ పొద్దిగాల పని చేసుకొని వచ్చి పొద్దుగాకా ఏం చేత్తవ్?
నేనా ఇంత పనులే సర్పొతానయ్. నేన అమ్మకి ఫోన్ చేయలే ఇగ ఈ పిల్లఎటు మాటన్న వత్తదానే ఎట్లా
నేను కూడా అమ్మకు రెండు రోళ్లు నుండి ఫోనే చేయలేదు.
మరి అంటవ్ హైమాతాంమంటాందా నన్ను
నిన్న అంటలేదు నీనాన్ ట్టనా మరి ఒక రోజన్న మాట్లాడినా బా అని బాబమ్మ కట్న్నదని సింధూరం ఇప్పుడు మావైయొళ్ళు ఏమన్నారంటే మనమే చూసుకోవాలి కదా అందుకే మనదిస్ కోవాలని సింగర్ ఉన్న తీసుకోబ్ దేమె అన్నట్టు అన్నరు. అనే అది రియాక్ట్ అయింది నుూ జై